హాలో
హలో
చెప్పు మౌనికా, తిన్నావా
ఆహ్ లేదు వదిన ఇంకా తినాలి
అవునా ఎగ్జామ్స్ ఎప్పుడు
అ ట్వెంటీ ఫోర్త్ వదిన ఏం చేస్తున్
అవునా ఏం చేస్తట్లే, ఖాళీ సదువుకోవాలి ఎగ్జామ్ ఉంది గా ఉహ్ ట్వంటీ సిక్స్త్ థార్స్ డే రోజే రేపు కాక మర్నాడే
ట్వంటీ సెవెన్ కి హాలిడే నేమో గా
ట్వంటీ సెవెన్
ట్వంటీ సెవెన్ కి అది
ఏది
ఏమంటా శ్రీరామనవమి ఆ
అవునా నాకు ట్వంటీ సిక్స్ కి ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ సెవన్ కేమో దిగుతాము ఇక్ ఇక్కడ బుద్వేల్ లో
ఆహ్
ఉమ్ ఉమ్ చెప్పు మౌనిక ఏం చేసినారు వంట
ఏంచేసిండ్రో ఏమో ఆకలి అయితుంది నాకు
అవునా
ప్రిపేర్ అయినావ మరి ఎగ్జామ్ ఉ
చదువుతున్నా అంటే చదువుతున్నా ఇగ సదవాల మౌనిక మళ్ళీ ఇప్పుడు పోయ్ సదువుకోవాలె
ఇపో ఇప్పటి గురించి నేను నాయనికి చెప్పినాలే, నాన్న ఉండి చెపిస్తా అమ్మ పెద్దన్నతోన అని అన్నాడు, ఇంటికి వచ్చాక.
అవునా ఆహ్ నిన్న ఏదో వాళ్లు ఏ మాట్లాడుకుర్రు ఉన్నా అన్న కొంచెం కోపం అయినాడు అంటే కదా మళ్ళి ఇల్లు కట్టుకోవాలి అది ఇది అనుకుంటుంటే ఇంద్రనేమో ఊరు రండి ఊరికి రండి అ నల్ల పుసల దండ ఏసుకొని ఎట్లా వస్తా చెప్పు అందరు దాని గురించి గా మాట్లాడుకుంటారు మళ్ళీ మా వాళ్ళకి తెలిసి మా వాళ్ళు బాధపడి ఎందుకు చెప్ప అవన్నీ
హామ్
ఉ అయితే మామకుండి చెప్పినాడు ఏంది సప్పుడొస్తుంది
బాల్కనీలు ఉన్నా గదా బండ్ల సప్పుడ
ఆహహ ఆ ఇంకా ఎంది ఇంద్ర ఎట్లా వ పగిలింది వదిన అని అంటే కింద ఆడింది అని అంటే ఓ అవున వదిన అని పెట్టి పెట్టినా జొనకించి తీస్తున్నా వడ్డది
హు పై గ్లాసే అనుకుంటాగా
ఆ పై గ్లాస్ ఒక్కటే కానీ గలీజు ఉంది గదా ఫోన్
గ్లాస్ క్స్చేంజి చేచుకుంటే అయిపోతుది
ఆ ఇవి నార్మల్ ఫోన్ లో కొంచెం పగిలిన ఏదో కొంచెం గమ్మున ఉంటాయి క పగిలే సరికి మొత్తం ఖరాబ్ అయిపోయింది
ఉ పెద్దన్నకి చెపిన
ఆ చెప్పినా మీ అన్న పోదుగాలనే ఫోన్ చేసి చెప్ప పిన
హలో
ఏమన్నాడు ఎట్లా పడ్డది అన అంటే ఏమో ఎట్లా జోబ్ల కైన్స్ తీస్తుంటే పడ్డది పగిలిపోయిందంటే అవునా స్క్రీన్ ఏం పోలేదు కదా అంటే ఏం పోలేదుంటే ఏం అళ్లే ఉండదు నీళ్ళ మళ్ళీ వయిించుకుందాం లే అని చెప్పేసి అన్నాడు భయమైంది తిడతాడేమో అని
కాదు మళ్ళీ లేయిించుకోవచ్చు
ఆ
మళ్ళీ తెచ్చిన ఏమ్మన్నా ఏమంటారు దాని స్టిక్కర్ దానికి ఉండంగా మళ్ళీ కొత్తది ఎపిచినం కదా ఏం కాదు
ఆ అదే గదా
ఉ
హామ్ చెపూ మనికా ఇంకేం ఏమి ఇంద్ర వాళ్ళు ఇంకా రాలే
ఎప్పుడొస్టేరంట
ఏమో నక్ బి తేల్వ
నానే రే పొద్దున కన్నా రాత్రి కన్నా అన్నాడు మరి నేను సిక్స్ థౌసండ్ వచ్చినాయి అని చెప్పలే ఫోన్ సిస్టోజ్ఞాన్ అవిష్ శన్ పసలు అంట
ఆ ఆహా
చేను పైసలు అంట అది
ఆహా ఏమని చెప్ అబ్ర మరి వేసినావా
యష్నా పెద్దనక
పెద్దన్న కేష్ణ ఎప్పుడ వేసినావు్ చెప్పేసినావా ఆహాహాహా
నాకే ఏం పైసరాది తెల్వక పెద్దనే మన పైస లే ఇష్ినామా ఫోన్ పే కానీ అడిినా అవునా ఎంతన్నాయ అని అంటే సిక్స్ థౌసండ్ అంటే అ చేన్ పైస లే అన్నాడు
ఆహా ఆ
నాార తె అప్ప పాబా ఫోన్ చేశాారంటే కాలేజ్ పోయినా క్లాస్ ఏం అయితే లేకుంటే ఇంక ఫోన్ చేసింది నేనా ఇలా పైసలు పైసలుండే అవి చేని పైసలు ంటకష్ా చెప్పిన
నూరు రందలు కాగానీ ఏన్న ఉంచుకో ప
ముంచంచకెలనేగ అన్నేస్త
అవునా హ సమాకా
చెపలన్నా
చెప్పాలి ఇంకా ఏం ఏం చేసినారు మనంేం చేసారు
మధ్యాహ్నం టమాటా పప్పు
అవును నేను కూడాడి బ అకు మన్న తదుకోవాల
ఇందరకిమో గాాల ాంటా
అన్నే నమ్కట కూఊ చట్ట బాగానే అయితుది కస
మా అమ్మామ నిన్నదులుకవేయి చూపించిందింటే ఇ అమ్మాయి చటి నమ్ముతది ఇక తొలకని పవి చూపిస్తే ఇట్లా తాకింది అదేనంటే ఏమ చెప్పారంట డిస్ట్ తీయంండి అన్నంతోనా అదిద అని చెప్పినారంట అలా హలో హలో హలో వదిన